పల్లవి గారు బావున్నారండి
మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే ఉన్నాము ఇప్పుడే తినేసాము ఇంకా కూర్చున్నామ ఊరికే
ఉము సండే కదా ఏం చేస్తూ మేము ఇంకా తినలేదు
తినలేదా ఆ
ఉము ఏం చేసుకున్నారు సండే స్పెషల్ అవునా ఉము ఆ ఈ రోజు తెల్లవారుజామున అట్లా కొసేపు కొంచమే జస్ట్ అవి బండ్డలు తరిస్తే ఏమైనా పడి పడక మీ మీకు
మాకు అంతే అక్క అసలు వాన అంటే మేము అరటి చెట్లు పెట్టినాము అరటి చెట్లు ఇప్పుడు బాగ వర్షం వస్తే మందులు ఎస్తే కుంటే బాగా కరిగిపోతాయి అ అట్లా ఎయ్యాలని చూస్తున్నాము వర్షాలు సరిగ్గా పడడం లేదు అసలు
ఉము
మొన్న మొన్న ఏమో కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బండలు తడిచే లా అలాగ పడింది ది ఇంక అంతే
ఇదే సమస్య ఇప్పుడు పంటలు ఉండే వాళ్ళకి కొంచమన్నా వర్షం పడితే కొంచెం సర్ ఆసలు నీళ్ళు లేని వాళ్లకి అయితే ఇబ్బంది అయిపోతది ది బావిలలో నీళ్ళు ఉంటే సరిపోతది గాని ఆ నీళ్ళు కూడా లేని వాళ్ళకయితే చాలా కష్టం అయిపోతది ఇంకా
వర్షాలు వస్తే చనాా లాభాలు ఉంటాయి ఇప్పుడు చూడు మాకే వర్షాలు వస్తే బోర్లో నీళ్రు ఇలు పెరుగుతాయి మనము ఏ పంట అయినా పెట్టుకోవచ్చు మళ్ళీ ఆ పంటకి నీళ్ళలు వదిలే అవసరం ఉండదు వర్షంతోనే బాగా వర్షం నీళ్ు కొత్త నీళ్లు కా కాబట్టి చెట్లు కూడా తొందరగా పెద్దగా అయిపోతాయి
అవునవునమ్మ
ఉ అలాగా ఇప్పుడు మనకి అనుకూలంగా వర్షాలు పడవు అసలు
ఆ కాలువ నీళ్ళు వదలేదా గవర్నమెంట్ నుంచి కాలువ ఉంటది ఆ ఆ నీళ్ు వల మీకు కుదరలేదా అక్కడ
ఆ కాలువనీీళ్లు వదిలిన కాగాని అంటే మేము ఎలాగా మోటార్ వేసుకుంటే అంటే కాల వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళుొచ్చేసి అంటే ఇంకా వేరే ఊర్లకన్నిటికిీ తాగునీరు కోసం ఇలాంటివిే యూస్ చేస్తుంటారు ఫిల్టర్ చేసి
ఉ
అలాగా మేము ప్రతి ఒక్కరు అన్ని ఊర్లలో పొ పొలాలకి మోటార్లు వేసి నీ నీళ్ళన్నీ ఎక్కువ తీసేసుకుంటే ఆ పైపులు వచ్చేసి వాళ్ళు తీసేస్తారు
అవునులేండి మిగతా వాళ్ళకి తాగడానికి ఉండవని
ఆ తాగడానికి ఉండవు ముందుకు ఇంకా పోవాలి కదా అన్నట్టు వాళ్ళుొచ్చి పైపులు మొత్తం నరికియి ేస్తారు అలా వాళ్ళు ఒప్పుకోరు ఆ అందుకని ఇంక
మీ సైడ్ నీళ్ చాలా ఇబ్బంది అవుతందిా అయితే తా తాగునీీటికి కూడా ఇబ్బందిేనా మీకు
అంటే మా ఊర్లో అయితే ఏం లేదు అక్క మా చుట్టుపక్కల కూడా లేదు ఇంకా కొంచెం ముందుకి ముందుకి పోవడానికి
ఆ
ఆ కాలవ అంటే చాలా దూరంగానే ఉంటుంది కదా
అవునవునులేండి
అలాగా అందుకే ఇంకా కాలవని అదే అక్క చీవి చిన్న చెట్లు ఉన్నాయి ఇంకా ఇవి ఆ అరటీ చెట్లు పెట్టినాము ఇప్పుడు చిన్నవి ఇంకా
అవును
కోసమే ఎదురు చూస్తున్నాం అరటిచట్లకి కొత్త నీళ్లు అంటే వర్షం పడితే అవి తొన్ తొందరగా పెద్దగా అయిపోతాయి
ఆ బోరు నీళ్ళకంటే వర్షం నీళ్ళకే తొందరగా వస్తాయి అంటారు
ఆ అదే మన బోర్నీళ్లు రోజు ఎంత తేమ ఉండేటట్టు వేసినా కూడా అంత తొందరగా అవి పెరగవు
ఉ అట్లుంటే ఎన్ ఇబ్బంది లే అసలు వర్షం పడితే పర్వాలా వర్షం పడుకోకుంటే చాలా ఇబ బంది పడాలా
అదే కదా ఇప్పుడు మేము మందులు వేయ్యాలి అనుకుంటామా మందులు వేయ్యాలి అనుకున్న ఇప్పుడు పడుతుంది వర్షము తర్వాత ఇన్ కా బాగ పడతాందిలే అంటే మందులు అంటే ఇలాగ ప్యాకెట్ మందులు ఉంటాయి కదా స్ప్రే మందులు కాకుండా ప్యాకెట్ మందులు
ఆ డ్రిప్పులకి ఎక్కిచేవి
ఆ అలాంటి డ్రిప్పు వయకుండా ఇలాగా కొల్ తలు ఒక కప్పు లాగా తీసుకొని ఒక్కొక్క చెట్టు దగ్గర ఆ గుంత గుంత లాగా తవ్వేసి చిన్న కొంచెము దాంట్లేకి ఈ మన్ను ఆ మందు మళ్ళీ దాని పైన మన్ను కప్పేస్తే వర్షం పడ్ తే బాగా తొందరగా కరిగిపోతుంది అది
అవునండి
కరిగిపోయి చెట్లకు బాగా సత్తా వత్తుంది
ఆ
ఆ లేకపోతే కష్టం అయిపోతుంది
ఎంత ఇబ్బంది అయిపోతది అసలు
ఆ
ఇప్పుడే మా సైడ్ కూడా కొద్దిమంది పెడతా ఉన్నారు అరటి ఎప్పుడు ఇంతవరకు అయితే పెట్టడం చూడలేదు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశారు అవి అందరు ఎక్కువ మా సైడ్ కూడా పత్తి ఎక్కువ ఈ టైం లో పత్తి ఆ తర్వాత ఏమో ఒకటి పెడతా అయితే ఈసారి చాలా మంది ట్రై చేశారు దీని క్యారెట్కి
అంటే పత్తి పెడితే ఇప్పుడు వర్షాకాలం వర్షం వస్తే నానిపోతుంది కదక్క
అంటే అది కిందికి కొమ్మలు వంగిపోతాయి కానీ పత్తెం నానదు పత్ ఈ నాన్న కూడా ఒకవేళ ఒక కంటిన్యూ టూ డేస్ వన్నా కూడా మరుసటి రోజు అంతా పీసి రొంతసేపు ఎళ్ళ పెట్ తే అంత ఆరిపోతది తామ కొద్దిమంది ఇప్పుడు పత్తి బరువు రావాలంటే కొన్ని నీళ్లు చిలకరిచ్చి బరువుతోనే కదా వేసేది మరి ఎక్కువ తడిగా ఉన్ అంటే మరి నల్లగా అయిపోతది ముగ్గిపోయినట్టు
ఉ
ఆ అట్లంటే తడి లేకుండా జస్ట్ ఊరికనే కొన్ని కొన్ని నీళ్లు ఆడాలి లాడలి చిలకరించుకొని అట్లా పెద్ద పెద్ద మూటలుకి ఎత్తుకుంటారు కింటాకి ఇక్క కనీసం ఆ కింటాకి ఒక ఒక పెరుగు బా క్కెట్ ఉంటుంది కదా ఒక ఐదు లీటర్ది కానీ పది లీటర్స్ ది ఆ బకెట్ కి పోస్తారు కింటన్నరకి రెండు కింటాలకి ఒక బిందె ఒక బింద నీళ్ళు పోస్తారు అనుకో
అంటే వ్యాపారస్తులు తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది కాదక్కా ఇలా చేసినారని వాళ్ళు తీసుకోపోరేమో కదా
అంత వాళ్ళకి ఎంత ఎట్లా తెలుస్తది మనం ముట్లా కేసి పెట్టేసి ఉంటాము అంత తడి అని పిదు అంటే ఇంకా అక్కడకి పోయినాక నష్టమే చాలా మందికి నష్టము ఇప్పుడు ఓపెన్ లో కొన్ని అన్ని మూటలన్ని తీసినాక పత్తి ఎంత లోపల ముగ్గిపోయిన నల్లగా అయిపోతది కదా దాంతో పత్తి పక్కన ఉండేది కూడా ఇద యి పోతాది
ఉమ్ మేము ఎప్పుడుూ పత్తి పెట్టలేదుక్క అందుకే మాకు తెలీదు మా సైడ్ ఎవరు పత్తి పెట్టారు మొక్కజొన్న శెనగ మత్ తే వేరుశెనగా
ఆమ్
ఆ ఇంకా అరటి ఆ అరటి ఎక్కువ వేస్తారు చినా చెట్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి
చినా చెట్లు అరటి తక్కువ క్కువ మిగతావన్నీ పండిస్తారు మళ్ళీ రాగులు జొన్నలు మొక్కజొన్నలు ఆ గోధుమలు నూగులు అలసందలు ఆ రాగులు మళ్ళీ ఇవి ఆవాలు ఆవలు వేస్తాలే శసవాళ
అవునులే అవునులే
ఆవాలు ప్రతి ఒక్కటి వేస్తార్ అలసందలంట కందులు
ఆ అంటే మీ సైడ్ అవన్నీ ఎలా అక్క నీటి అంటే బోర్ నీళ్ళ తో పండిస్తారా లేక పోతే వర్షం తో
వర్షం నీళ్ళతో వచ్చేసి శనిగా తర్వాత అ గోధుమ నూగు ఇట్లా వేస్తారు ఈ మూడు ఎక్కువ వేస్తారు పత్తి
అవునులే
చేన్ లల్లో మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి అందరికి నీళ్ళు ఏమో ఉంటాయి అన్నీ బావులనీళ్ళు బోరు నీళ్ళు లు ఎవరికో ఉంటే బావు నీళ్ళు ఎక్కువ అందులో మాకు మా సైడు కాలువ నీళ్లు గూడ ఉంటాయి
అవునులే
నీళ్ళు ఆ తర్వాత ఆ చేన్ లల్లో వేసుకున్నా వాళ్ళకి ఎవరికన్నా వర్షాల టైం కు రాకపోనియకో ఈ కాలవ నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదుపో
ఉమ్ అంటే ఇప్పుడు వాటికి ఏదాంలకి నీళ్ళు ఇప్పుడు బావులు ఉన్నాయా దా మీకు ఇప్పుడు కూడా
ఆ బావులున్నాయి చ మా అందరికి బావులే బావుల నుంచే మాకు
అబ్బా బావిల్లో తే నీళ్లు ఉన్నాయి మా ఊరు సైడ్ అసలు బావిలే లేవ అక్క అందరూ బోర్ లు లేసినారు
బాగా ఇప్పుడు ఒక బావి వచ్చేసి ఎన్ని ఎకరాలు ఒక పది ఎకరాలు ఉంటది ఒక బావికి పది పదహైదు ఎకరలు దనా ఒక్క రోజు ఒక వేస్ న్న ఓ రోజుకి ఇద్దరు ముగ్గురు వేసుకునే కూడా నీళ్ళలు ఊరుతానే ఉంటాయిన్నమాట నీళ్ళు ఎన్ని టైమ్ ఊర్తనే ఉంటాయి
ఆ
నీళ్ళకైతే ఒక తోట్ల వరకయితే ఇబ్బంది ఉండదు ఆగా తర్వాత కొద్దిమంది చేన్లకి కాలు వాళ్ళు ఉండేళకి దూరం అకు వేసుకోవడానికి కష్టం దగ్గ దగ్గర ఉండే వాళ్ళకి అందరికి వేసుకోవచ్చు కానీ వర్షాలు పడితే ఎవరికి ఇబ్బంది ఉండదు ఇంకా
అవునా
ఆ వర్షాలు పడుకోకుంటేనే ఇబ్బంది కానీ ఇప్పుడు వరకు అతే చాలా మందికి వేసుకునే వాళ్ళకి అందరికి వర్షాలతోనే బాగా వచ్చేస్తన్నాయి అవు
వర్షాలు అనుకూలంగా పడితే బాగుంటుంద అక్క ఇప్పుడు మావేళ అంటే అర చెెట్లకి ఏమైనా వయాలిన్నప్పుడు వర్షం రాదు కరెక్ట్ గా పంట దగ్గరకు వచ్చి బాగా గెలలన్నీ వచ్చేసి ఇంకా పంట కొట్టాలి అన్నప్పుడు ఉ అన్నప్పుడు పెద్ద గాలులు వచ్చేది వర్షం వచ్చేది చెట్లన్నీ పడిపోయేది పంట నష్టం చేది ఇలా
ఆ ఒక్కొక్క రెండు వేలు కూడా మగకున్ని రోజులు కూడా ఉన్నాయి కదా
ఆ అమ్మిన రక్క అలాంటప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేయలేదు ఇంకా దరిద్రం ఉన్నప్పుడు ఇప్పుడు అలాగ పోతుంది ఇంకేం చేయలేం
చాలా వరకు లాస్ట్ టైం వర్షాల ద్వారా అయినేమో చాలా మందివి అట్లే పోయినాయి ఈ చా దగ్గర ఉండే వాళ్ళకి తెలిసింటే లాస్ట్ క ఏం చేయలేక రెండు వేలతో కూడా ఇది చేసినారు
ఆ అంటే అవి వాళ్ళు కూడా వ్యాపారస్తులు ఎక్కడెక్కడో ట్రాన్స్పోర్ట్ చేయాలి కాబట్టి అలాగా పడిపోయినవన్నీ తీసుకు ంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసే టయానికి అవి మాగిపోయి మెత్తకయిపోయి అలా వేస్ట్ అయిపో అయిపోతాయి కాబట్టి వాళ్ళు కూడా తీసుకోరు
అదే కదా ఇబ్బంది పడిపోతామేమోనేదంటే వాళ్ళు కొంచెం తీసుకోరు
ఆ వర్షాలు అనుకూలంగా పెడితే బాగుంటది
అవును అను అదే కదా ఎవరికైనా అంతే ఇప్పుడు ఇద ఇంత ప్రైస్్ ఉంది ఇంత డబ్బులు ఉంది ఇప్పుడు కేజీ పత్తి నూట ఇరవై దగ్గర నూట యాభై ఉందని పో తరా అందది స కో వచ్చేసరికి అది ఎనభై డెబ్బై కేజీ అంతే దానికి డబలు దానితో పాటు సమానంగా తగ్గిపోతది
అంతే అక్క ఈ రైతులు కష్టాలు ఉంటాయి ఎప్పుడు
ఆ
ఉ అనుకూలంగా వర్షాలు పడవు అనుకూలంగా పంట వచ్చినప్పుడు రేట్లు ఉండవు
అదే
ఇవే ప్రా ప్రాబ్లమ్సే
అదే కదా ఇప్పుడు బాగా వచ్చే వాళ్ళకి మాత్రం ఇబ్బంది లేకోకుండా వస్తా అంటది అదే టై అదృష్ట ఉండాలి ఏదైనా ని తినేదానికి నోటి కాటుకొచ్చి ఆ తర్వాత ఈ సేవాళ్ాలకి ఇది కర్మ
హ
అ